ఉమ్ బాగున్న నువ్వు బాగున్నావా
ఉమ్ బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం చెయలే నువ్వు
చేదా
ఉహు
తిన్నావా
ఉ తిన్న నువ్వు
తిన్నార
అ ఇంక నేను నా ఓల్డ్ ఫొటోస్ చూసుకుంటే కరోనా లాక్డౌన్ డేస్ గుర్తొచ్చాయి
పోడం కష్టం రాస్
నిజమే టూ థౌజండ్ ట్వంటీ లో ఫస్ట్ లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు ఏమనిపించింది
ఆ నిజం చెప్పాలంటే ఫస్ట్ లో నాకు హాలిడేస్ నచ్చాయి
ఆ
ఇంకా చాలా అంటె ల్యాగ్ అనిపించింది
అవును నాను కూడ అదె అనుకున్నా హాలిడేస్ వచ్చాయని అనుకున్నా
ఉ క్ తర్వాతున్నా
అవునవును కానీ సిచ్యువేషన్ చాలా సీరియస్ గా మారిపోయింది
అవును ఇంక డైలీ న్యూస్ లో కేసెస్ ఆ డెట్స్ కానీ లాక్ డౌన్ ఎక్స్టెన్షన్ అవి చాల ఎక్కువ చూడ్డం అయిపోయింది
అవును ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ తె టెంషన్ భయం
మ్ ఇంక మా పేరెంట్స్ కూడ భయపడేవారు అప్పుడు
అవునవును ఎ పీపిల్ కోసం ఉకువ కండప్పుడు
ఆ కరెక్టే ఇలాగ మా తాత అమ్మ బయటికి వెళ్ళకుండ చాల కేర్ఫుల్ గా ఉండేవాల్లప్పుడు
మరి లాక్డౌన్ ఫస్ట్ వీక్ ఎలా గడిచేది ఎందుకు మొత్తం
ఫస్ట్ వీక్ బానే ఉండింది ఉ లేట్ గా లేవడం టీవీ చూడ్డం ఫోన్ యాజ్ చేయడం ఇంకా అదే పని అయిపోయింది
నేను అంతె సేమ్
కాని తర్వాత బోర్ కొట్టడం స్టార్ట్ అయింది ఇంక
ఇంకా ఫ్రెండ్స్ ఇంకలా మీకన్ పోయే వాళ్ళ మాది ఒక పెద్ద ప్రాబ్లం అయితుంది
అవును ఇంక ఫోన్ లో మాట్లాడటం ఒకటి డైరెక్ట్ గా కలవడం ఒకటి
అవును మేమ్ చాలా విఫలించి ఉంటుంది రెండిటికి ఇంకా మరి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు నీకు ఎలా అనిపించింది
అది ఇంకో అడ్వెంచర్ అనుకో
అవును
ఆ ఫస్ట్ డే క్లాస్ జాయిన్ అవ్వడమే ఛాలెంజింగ
అవును కరెక్టే అప్పుడు చాల నెట్వర్క్ ప్రాబ్లం ఉండేది ఆడియో ప్రాబ్లం వెయిండింగో ఇంకా ఏదో కొందరికి ఓపెన్ అవుతుంది కొందరికి ఓపెన్ కాదు
మీదనే పదు అందరు దేలుసు అవును ఇంకా యాప్ ప్రాబ్లం కూడా
హు ఇంకా టీచర్స్ కి కూడా కష్టం అయింది ఇప్పుడు వాళ్ళకి కూడా కొత్త కదా కొంచెం
అ కదా అ దవు క ద సర వర అవును వాళ్ళకి ఆ కొన్నిసార్లు టీచర్స్ ఒక క్వశ్చన్ అడిగితే సైల్ ఫ్లెన్స్ ఉండేది
అవును ఇంకా ఎందుకంటే స్టూడెంట్స్ ఇంట్లో ఉండేవారు అంటే కాల్ కొంత మంది మ్యూట్ లో
అ ఉంది కా అవును మరి ఎగ్జామ్స్ గురించి టెన్షన్ ఉండేవి కదా కాదా
అప్పుడు చాలా ఉంది
ఆ ఆ డేట్ పో పోస్ట్పోన్ అవ్వడం కానీ అలా జరగడం
అవును గెచ్చ పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి మనకు ఒక కన్ఫ్యూజన్ లో ఉండే వాళ్ళం చదవాల వద్దా చాలా కన్ఫ్యూజన్ లో ఉండేవాళ
ఆ అవును మరి లాక్డౌన్ లో నువ్వు ఏం నేర్చుకున్నావు
కొంచెం కుకింగ్ ఏంచుకున్నా
నిజంగానా
ఇంకాటి ఆమ్లెట్ సింపుల్ డిషెస్ అన్నీ చేస్తూ నేర్చుకున్నా
ఉ నువ్వే గ్రేట్
నువ్వు కొంజం నేర్చుకుందాం
నేను బేసిక్ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా
అవునా నైస్రాల్
ఫ్రీ టైమ్ ఎక్కువ ఫ్రీ టైమ్ ఎక్కువ ఉండడం వల్ల కొన్నిసార్లు స్కిల్స్ నేర్చుకునే ఛాన్స్ వచ్చింది
అవును అది లాక్డౌన్ పాజిటివ్ సైడంతే
ఆ అవును కానీ మెంటల్ గా చాలా మంది స్ట్రగుల్ అయ్యారు కద
కరెక్టే
ఉమ్ ఇంట్లోనే ఉండడం వల్ల వాల్ నైన్స్ ఫిలై వాల్గో ఫిలయ్య ఆ చాలా మంది ఉన్నారు అలా ఫీల్ అయిన వాళ్ళు ఓందో ఉమ్మ్ అవును ఉమ్మ్
మాస్క్స్ అని గుర్తున్నాయే
అయ్యో మాక్సా మాస్క్ లేకుండా బయటికి వెళ్ళడం అసలు ఇంపాజిబుల్
అవునా మాస్క్ పెట్టుకోవడం కొంచెం కొత్తగా అనిపించింది
ఆ తర్వాత అలా అలవాటైపోయింది ఇంక
ఆ ఒక శానిటైజర్ పోటీ ఎప్పుడు ప్యాకెట్లో ఉండేది నేను అనవసరంగా యూజ్ చేసేదాన్ని శానిటైజర్ని అప్పుడు
ఉమ్మ్ కరెక్టే ఒక షాప్‌కి వెళ్ళిన శానిటైజర్
ఇంకా మళ్ళ ఇంటికి వచ్చినా శానిటైజర్ ప్యాకేజేస్ అవన్నీ ఏమన్నా తేచ్చిన వటిని యూస్ చేసి మళ్ళా శానిటైజ్ చేస్తాం
ఆ చాలా కేర్ఫుల్‌గా ఉండాలి ఉండాలి కదా ఇంకా
అవునా మరి వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు
రిలీఫ్ అనిప్పిచా
ఆ అవును కొంచెం నాకూడా అలానే అనిపించింది
ఆ ఇంకా చాలా మంది సైంటిస్ట్ మీద హోప్స్ పెట్టుకున్నారు
అవును కరెక్టే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది అప్పుడు
ఉమ్మ్ అవును
కరోనా పేషెంట్స్ గురించి ఇన్నప్పుడు బాధ అనిపిచేదా నీకు
చాలా
ఇంకా కొంతమంది ఫ్యామిలీస్ చాలా కష్టాలు ఫేస్ చేసారు ఆ టైం లో
అవును అది చాలా పెయిన్ఫుల్ అసలు
అవునవును ఆ సమయం డాక్టర్ అని నర్సస్‌కి చాలా కష్టపడతారు వాళ్ళకైతే రెస్పెక్ట్ చాలా పెరిగింది అ టైంలో
ఆ ఆ టైమ్లో వాళ్ళనే ఇంకా రియల్ హీరోగా అనుకుంటారు అప్పుడు అ
రిస్క్ అని తెలిసినా కూడా వాళ్ళు డ్యూటీ చేసే వాళ్ళు వాళ్ళ ప్రాణాలకి పోతాయి మాకు వెళ్ళి చేసేవాళ్ళు
మ్ కరెక్టే మరి ఇంకా కరోనా తర్వాత మన లైఫ్ స్టైల్ మారిందా మరి?
అవును చాలా మారింది కదా?
ఆ ఎలా?
అంటే హెల్త్ మీద ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నాం అప్పటి నుంచి
ఆ హైజీన్ అవేర్నెస్ పెరిగింది కదా అప్పుడు.
ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ పాపులర్ అయిపోయింది.
ఆ ఇంకా ఆన్లైన్ మీటింగ్స్ కామన్ అయ్యాయి అప్పుడు.
అవును ఇంకా ఆన్లైన్ షాపింగ్ కూడా ఎక్కువ అయిపోయింది.
మ్ నిజమే
ఈ కరోనా నుంచి బిగ్గెస్ట్ లెసన్ ఏంటనుకుంటున్నావు నీవు.
హెల్త్ ఈస్ వెల్త్ అనుకున్నా.
మ్ వేస్టే ఇంక అంతేలి మనీ ఇంపార్టెంట్. కానీ హెల్త్ లేకపోతే ఏం యూస్ లేదు కదా.
ఆ లెసన్ అప్పుడు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనిపించింది.
కరెక్టే ఇంకా లాక్డౌన్ లో ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసాము ఆ టైం లో
మ్ కరెక్టే ఇంకా డిఫికల్ట్ టైమ్స్ లో ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో అప్పుడు తెలిసింది మాకు హ
ఇది నిజమే
హ్మ్ మరి నేచర్ గురించి ఏమ అనిపించింది?
అంటే లాక్డౌన్ లో చాలా పొల్యూషన్ తగ్గింది.
హ్మ్ అవును ఇంకా ఆకాశం క్లియర్గా ఉండేది.
మ్ ఇంకా కొన్ని ప్లేసెస్ లో అనిమల్స్ కూడా ఫ్రీగా తిరగాలని న్యూస్ వచ్చింది అప్పుడు
అవును నేచర్ కి బ్రేక్ దొరికినట్టు అయింది. అప్పుడు
అదే ఫ్యూచర్ లో ఇంగా ఫైవ్ మెంబెర్స్ కి వస్తే
మ్ సరే ఇంకా మళ్ళా మాట్లాడదాంలే. కంటిన్యూ చేద్దాం.
మ్ హు
సరేరా బాయ్